ఆ చెప్పండి ఆ గుడ్వినింగ్ అండి
మేడం మీకు మన లేడీస్ సంబంధించిన బిజినెస్ ఎమన ఐడియా ఉన్నాయండి
ఆ ఉన్నాయండి ఐడియాస్ బ్యూటీ పార్లర్ అండ్ మూజి ఆ టైలరింగ్ ఉంటుంది కదా ఆ కిరాణా షాప్ చిన్న పాటది ఏమన్నా డైరీ ఫామ్ మిల్క్ లాంటిది ఇంకా లైక్ ఎలా అంటే ఇంక ఆ వెజిటేబుల్ బిజినెస్ చిన్నది
అంటే మిడిల్ క్లాస్ కదా మేడం ఇట్లాంటి ఐడియా ఇవి బాన్ అనేది కొంచెం క్లారిటీ లేదు మేడం ఇన్వెస్ట్ కూడ పెట్టేంత లేదన్నమాట సో తక్కువ ఇన్వెస్ట్ తోటి ఎక్కువ ప్రాఫిట్ వచ్చేటి ఐడియాస్ కోసం అని మీరేమన్నా చెప్తారని కాల్ చేసాను మేడం
టైలరింగ్ వచ్చా మీకు అదైతే ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు ఓన్లీ ఒక ఒక మిషన్ తెచ్చుకున్నామా అయిపోతుంది మిషన్ తెచ్చుకని ఏమం ఇ బ్లౌజ్ ఇలాంటి ఏమంటే వన్ బ్లౌజ్ కుడితే మినిమం టూ ఫిఫ్టీ అట్లా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అంట నార్మల్గా బ్లౌజు
ఎంతుంటాయ్ మేడం మిషిన్ కాస్ట్
ఒక సెవెన్ థౌసండ్, ఎయిట్ థౌసండ్ సింగిల్ సింగిల్ వస్తది.
ఎన్ని రోజుల వరకు పడతది మేడం. నేర్చుకోవడానికి మిషను
ఆ గట్టిగ నేర్చుకుంటే వన్ మంత్ లో అయితే వస్తది బట్ పర్ఫెక్ట్ గా అంటే త్రీ మంత్స్ పడ్తది త్రీ మంత్స్ సారు ఫైవ్ సి
అంటే నాకు ఇద్దరు చిన్న కిట్స్ ఉన్నారు. మేడం దాన్ వల్లనే టైమింగ్స్ బట్టి రోజుకి ఎన్ని గంటలు పడ్తది. మీషిన్ నేర్చుకో నేర్చుకోవడానికి ఎన్ అవర్ అంటే రోజుకి ఎన్ అవర్స్ టైం స్పెండ్ చేయాలి. మేడం
ఆ ఇగా అంటే డే మొత్తంల టెన్ టు ఫైవ్ అయితే సరిపోతుంది. టైమ్ నెక్స్ట్ టైమ్ వన్ అవర్ అందులో తీసేసినా కూడ
రోజుకో రెండు మూడు గంటలు సరిపోవా మేడం నేర్చుకోవడానికి
సరిపోదు సరిపోదు రాదు కదా మళ్ళీ అక్కడ నేర్చుకోవాలి. ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయ్యాలి. ఇది కాకుండా వెజిటేబుల్ అయినా లైక్ కర్రీస్
వెజిటేబుల్స్ మాకు ప్లేస్ ఉన్నది మేడం వ ఇ ప్రాబ్లం కూడ ఏం లేదు కాగాని కోతుల వల్లనే చాల ఇబ్బంది. అయి వెజిటేబుల్స్ పె ఇబ్బంది అయితాంది బయట కొనుకోచ్చి వాట్ అని మనం మళ్ళీ అబ్బాయి చెయాలంటే అమ్మాలంటే దాంట్లో మనకి మిగిలిదే రూపాయి పావల అట్లనే ఉంటది. కదా మేడమ్ అదే వచ్చింది. మేడం ఇంగ మిడిల్ క్లాస్ అయి మనం అంత పెట్ తక్కువ వచ్చేది. బెటర్ అని కర్రీ పాయింట్ ఇట్లా బాగానే రన్ అవుతది అంటారా మేడం
ఆ రన్ అదే అయితది ఏముంది. ఆ కర్రీ పాయింట్ అయితే బానే రన్ ఈ మధ్యలో ఏమంటారు. చాలా మంది జాబ్ చేస్తుంటారు. కదా సో వాళ్ళు జాబ్కే వెళ్ళే టైం లో వాళ్ళ కుకింగ్ టైమ్ సెట్ సరిపోవట్లే సో బయట ఆర్డర్ పెడ్తావుంటారు. సో అదే మనము స్టార్ట్ స్టార్టింగ్ లో వచ్చేసి కొంచెం తక్కువ ప్రైజ్ పెట్టేసి తర్వాత బాగుంటా ఉంటే కొంచెం ప్రైజ్ అనేది పెంచుకోవచ్చు. అనట్టు హ్మ్
ఇంకా ఏముంటాయి. మేడం టిఫిన్ సెంటర్ కూడా బానే ఉంటుంది. కదా మేడం అంటే మనము టిఫిన్స్ ఇట్లా చేసుకుంటూ ఉంటే
ఆ టిఫిన్స్ సెంటర్ కూడా బానే ఉంటది. లైక్ మీకు ఏమ్ వచ్చు టిఫిన్స్ ఐ మీన్ అంటే
నాకు ఆల్మోస్ట్ అన్నీ వచ్చు మేడం టిఫిన్స్ అన్ని చేస్తా దోశ కూడా బాగా చేస్తా. ఇడ్లీ చేస్తా. స్ను వడయి వచ్చు. బోండా వచ్చు.
ఇవన్నీ చేసేంత టైమ్ ఉంటంది. అంటే చిన్న కిడ్స్ అన్నావ్ కదా
ఆ అవును మేడం దాని వల్లనే ఆలోచిస్తాను. మేడం ఆయన మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ గ్యాస్ కూడా ఇబ్బంది. అవుత తుంది కదా మేడం అది కూడా అలో ఆలోచించాలని ఆలోచిస్తున్నా మేడం
అవునా ఒక ట్యూషన్ లాంటిది పెట్టుకోండి. ఇంటి దగ్గరకే చిన్న పిల్లల్ని తీన్న పిల్లలతో పాటు వాళ్ళను కూడా చూసుకుడానికి ఉంటుంది. కదా టైమ్ ట్యూషన్స్
ఆ అవును మేడం ట్యూషన్స్ ఉన్నాయి. కానీ మా దగ్గర ఇగా స్కూల్నే ట్యూషన్స్ చప్పుట్లా స్టడీ అవర్స్ అనేది స్కూల్నే స్టూడెంట్స్ కి ఫ్యాకల్టీ ఎప్పట్లా ఇంటికి వచ్చిన్నాక కేవరు రావ మేడం నేను కూడా వెల్ ఎడ్యుకేటెడ్ గాని ట్యూషన్ చెప్దామ్ అంటే పిల్లలు రావట్లేరాండి.
ఓకే మ్మ్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఉంటారు గా పిల్లలు వాళ్ళకైతే ఏమి ఉండదు కదా ఫోర్ కే అయిపోతది అనుకుంట మాక్సిమం ఉమ్
ఆ చూడాలి మేడం గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళే వాళ్ళు ట్యూషన్ పెట్టి పైసలు ఇచ్చి టూ షన్ పంపించే అంత ఉండాలి కదా మేడమ్ వాళ్ళకి కూడా స్తోమత
తక్కువ అమౌంట్ చెప్పలే హ్మ్ అమౌంట్ అనేది తక్కువ చెప్పి అలా తెచ్చుకోవాలి పిల్లల్ని అంటే గవర్నమెంట్ అయితే ఓకే అక్కడ పెట్టే అంటే నార్మల్గా వీళ్ళ ఫీజు కట్టేను కోనేటోళ్ళుకు ఏమో ఆ ఉంటాయి ఆ ఇలా అయితే ఫీజులు కట్టుకోలేక అక్కడ పంపిస్తారు కదా నార్మల్గా ఏం ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ పోతే ఫీజులు ఉండవ్ ఏముండవ్ డవ్ మాక్సిమం ఒక ఒక ఒకొచ్చి ఒక్కొక్క ఇంటికి ఒక ఫైవ్ హండ్రెడా త్రీ హండ్రెడా అని చెప్పండి మొత్తం త్రీ మంత్స్ కి గలిపి
ఓకే మేడం ఇంకా ఏముంటాయి మేడం
ఇంకా వచ్చేసి వెజిటేబుల్ అంటే అట్లా అన్నారు కదా
ఆ ఫ్రూట్స్ సంటే మనం పండించడం ఈ రోజుల్లో కొంచెం కష్టమే కదా మేడం
ఓకే జ్యూస్ ఏమన్నా జ్యూస్ ఏమన్నా
అదే ఆలోచిస్తున్నా మేడం జ్యూస్ బా ఇప్పుడు చాలా మంది అదే ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నారు కదా జ్యూస్
ఆ ఇప్పుడు సమ్మర్ కదా వచ్చేది అలా సమ్మర్ కొంచము బానే ఉంటుంది కదా ఫ్రూట్స్ ఏమన్నా త తెచ్చుకొని కొంచెం క్వాంటిటీ పెంచి ఏమన్నా జ్యూస్ టైపులో లెమన్ వాటరు ఇలాంటివి ఏమన్నా తక్కువ కాస్ట్ వచ్చేటి నార్మల్ గా ఫస్ట్ పెట్టుకోండి దాని తర్వాత పెంచుకోండి
మొలకలు కూడా బానే ఉంటాయి కదా మేడం ఇప్పుడు మొలకల బిజినెస్ సో చాలా మంది హెల్దీ హెల్దీగా హెల్త్ టిప్స్ ఎక్కువ పాటిస్తున్నారు న్నారు కాబట్టి మొలకలని అమ్మినా కూడా బానే ఉంటది ఇగ
లుగా అవి కొనుకొచ్చుకొని నాన పెట్టేసి చేయనీకి వస్తద మీకు
ఆ వస్తది మేడం
ఆ ఫ్రూట్స్ సలాట్ అయినా పర్లేదు మొలకలు ఫ్రూట్స్ సలాడ్ ఏమంటారు ఫ్రూట్స్ అన్ని కట్ చేసి అదో పీస్ అదో పిస్ ఓ బాస్కెట్ లో ఒక చిన్నవి ఉంటాయి బాక్సెస్ లో తెచ్చుకని అందులో ఫిల్ చేసే ఒక బాక్స్ కి నైన్ టి రూపీస్ అ హండ్రెడ్ రూపీస్ ఎంత పెద్ద ఉంటది కదా అట్లా కూడా చో ట్రై చేయచ్చు ఇంకా అంటే ఒకవేళ మీరు చిన్న పిల్లలు ఉన్నరంటున్నారు కేర్ టేకర్ కూడా ఉండొచ్చు ఏమన్నా పిల్లలు ఐ మీన్ పేరెంట్స్ ఎవరన్ న్నా జాబ్ కి వెళ్లే వాళ్లు ఉంటే వాళ్ళ పిల్లలు ఉంటారు కదా సో పిల్లలు ఏమన్నా చూసుకునేంత ఉంటదా అలా కూడా చేసుకోవచ్చు
అదంటే కొంచెం కష్టం అయితది ఎందుకంటే నాకే ఇద్దరు చిన్న పిట్స్ కాబట్టి వాళ్ళని వీళ్ళని హ్యాండిల్ చేయాలంటే కొంచెం కష్టం అండి
ఏం ఉంటాయ్ సరి ఆ ఓకే అవును కంగనాలు ఇలాంటివి ఏమన్నా చేయగలుగుతారా చార్మినార్లు తక్కువ రేట్లు దోరుగు ఆ బానే ఉంటది ఈ నేనేం అంట చార్మినర్ దగ్ దగ్గిర తక్కువ కాస్ట్ పడుతది అన్నట్టు చార్మినార్ ఇక్కడ బిగ్ బజార్ అని ఉంటది ఇక్కడ హైద్రాబాద్ సిటీలో సో మేము ఉండేది ఇక్కడే కదా సో అక్కడ తక్కువ కాస్ట్ పడుతది మీరు అనేది ఇక్కడ నుంచీ తీసుకుని వెళ్ళి అక్కడ కొంచెం కాస్ట్ అనేది డబల్ కూడా వేసుకోవచ్చు
ఓ లేడీస్ కార్నరే బెటర్ అనిపిస్తుంది మేడం ఎందుకంటే చిన్న కిడ్స్ ఉన్నారు కాబట్టి బ్యాంగిల్స్ అన్నా అవి ఈ నుండి తీసుకవచ్చి ఎందుకంటే చాలా మంది అంత దూరం వెళ్ళి కోరు కాబట్టి ఈజీగా ఉంటది అని నాకు కూడా అదే అన్ అనిపిస్తుంది మేడం దాంతో పాటు లబ్ లైనింగ్ చీర బార్డర్స్ ఇట్లాంటి చిన్న చిన్న థింగ్స్ అమ్మినా కూడా కొంచెం ఎంతో కొంత ప్రాఫిట్ వస్తది అంటారు కూర్చొని
అవును జా మెటీరియల్స్ కూడా బాగానే ఉంటాయి మీన్ డ్రెస్ టాయి కదా టాక్స్ అవి కూడా తక్కువ కాస్ట్ ఉంటాయి ఇక్కడ
అంటే మీకు తెలిసిన ప్ర తెలిసిన ప్రకారం ఎంత వరకు వస్తది మేడం మంత్లీ ప్రాఫిట్ అనేది కార్నర్ లేడీస్ కార్నర్ ఇట్లాం
ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మీరు టాప్స్ తీసుకున్నారు అనుకోండి మేము ఈచ్ వన్ టాప్ వచ్చేసి ఆ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ పడుతది ఇక్కడ ఇక్కడ ఇది చార్మినార్ వచ్చేసి సో బ్యాంగిల్స్ కి వచ్చేసి చి నార్మల్ గా ఇప్పుడు మాకు ఊర్లలో అయితే హండ్రెడ్ రూపీస్ కమ్ముతారు కదా అవి ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఇక్కడ చార్మినార్ దగ్గర సో డబుల్ వస్తుంది కదా బ్యాంగిల్స్ మీద అయితే ఇలా ఉంటుంది డేస్ అయితే వన్ ఫిఫ్టీ అట్లా వన్ ట్వంటీకి తెచ్చుకున్నారు అనుకోండి టూ హండ్రెడ్ అయినా మేబీ టూ ఫిఫ్టీ అలా అయినా ఇవ్వచ్చు
మాదినాలో హోల్సేల్ దొరుకుతదా మేడం హోల్సేల్ షాప్ లో తక్కువ కాస్ట్ పడత
చాలా ఏమంటారు కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఇప్పుడు అక్కడ వచ్చేది అక్కడ సారీ టూ థౌసండ్ పడింది అంతే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ వన్ థౌసండ్ ఇంకా వస్తాది కదా
బోనాల పండుగకి సారీస్ ఎక్కువ అమ్ముడుపోతాయి కాబట్టి అవి తెస్తే మంచిగా అంటేనేమో అనిపిస్తుంది మేడం
అవును బ్లౌజ్ పీసెస్ కూడా ఇప్పుడు అమ్మవార్లు ఉంటాయి కాదు అంటే ఎల్లమ్మలు అవి ఇవి ఉంటాయి ఒక్క పొద్ధులు అవి ఇవి అమ్మ వార్లు కి పెట్టేవి అవి కూడా తీసుకుంటారు సో బ్లౌజ్ పీసెస్ కూడా ఇక్కడ బ్లౌజ్ పీసెస్ ఒక్క ఏమంటారు కట్ట అంటే కట్టాలో ఎన్ని వస్తాయో ఒక టువెల్ ఫిఫ్టీన్ అట్లా వస్తాయి ఈచ్ వన్ తీసి ఫిఫ్టీన్ ఏ పడుతుంది మొత్తం తీసి కొనుక్కుంటున్నాం కాబట్టి సో మనకు అక్కడ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ పడుతది కాస్ట్ ఈచ్ వన్ పీస్ ఉమ్ ఆ
కొన్నాను గానీ మెటీరియల్స్ అమ్ముడు అయితే ఎంతో కొంత అనేది ప్రాఫిట్ అయి
ఆ వస్తది అవును వస్తది వస్తది ఈ మీన్ లెగ్గిన్స్ ఉ ఉంటాయి కదా లెగ్గిన్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇస్తారు ఊర్లల్లా ఇక్కడ వచ్చేసి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీనే పడుతది కాస్ట్ బ్రాండెడ్ మళ్ళా ఆ చున్నీలు కూడా ఫిఫ్టీ రూపీస్ పడు అలా వస్తాయి అక్కడ వచ్చేసి ఊర్లో వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అట్లా అంటాడు దాని కూడా ఒక డబుల్ పడతాయి సో అది బెటరే ఆప్షన్ ఇంకా కంగనాలారు ఇది క్లాత్ షోరూమ్ అనేది చిన్న చిన్నగా మన వా రకు సో నీ కు ఒక ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ లోపల వచ్చేస్తది మినిమం ఫస్ట్ అయితే కొంచెం తక్కువ పెట్టుకోండి స్టాక్ తెచ్చుకొని సో దాన్ని అది ఇంక్రీజ్ చేసుకోండి మంత్లీ మంత్లీ ఇంక్రీజ్
టైమ్ నాతో షేర్ చేసుకునేందుకు మీ అమూల్యమైన టైమ్ ను మాతో స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడమ్ ఇలానే ఇంకొన్ని బిజినెస్ ఐడియాస్ మీరు నాతో చెప్ ప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం ధన్యవాదములు మేడం
ఉమ్ ఓకే మీకు ఓకే నచ్చాయా ఇప్పుడు నేను చెప్పినవి అన్ని బానే ఉన్నాయంటార ఓకే అండి థ్యాంక్ యు